హ.
హలో.
బాగున్నారా అండి.
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా.
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు.
ఏం లేదండి ఇప్పుడే తినేసి అలా వాకింగ్ చేస్తున్నాను మీరేం చేస్తున్నారు.
మేము కూడా అంతే అండి తిన్నాము వాకింగ్ చేస్తున్నాము.
అవునా ఏం తిన్నారండి.
రసం అన్నమండి.
అవునా.
మీరేం దిన్ లేదు లేదండి మా రూమ్ మెట్ చేస్ త్తరూ నాకు ఆ వంటల్ జేసేయడం అంతగా రాదు మా రూమ్మేట్లు వాళ్ళ్ బాగ్ చేస్తారు అందుకే ఇంక ఆమెనే జేస్తా ఉంటుంది
ఓకే రూమ్ లో ఉన్నార మీరు
అవునండి అంటే రీసెంట్ గా ఎలా ఉంటుందో అని తీస్ కున్నం ముందు హాస్టల్లో ఉన్నింటిమీ
అవున ఎక్కడ బెంగ్ళూర
అవునండి
ఓకే ఎంతండి రెంటు
రెంటూ ఎయిట్ థౌజెండండి
ఎయిట్ థౌజెను
ఆ అవునండి
వన్ ఆర్కేకే ఎయిట్ థౌజనా అండి
వన్ అర్ కే గాదండి వన్ బిహెచ్ కె
అవునా ఎలా ఉందండి మరి రూము
ఆ అంత బావుదండి ముందూ పీజీ లో ఉంటిం గాబట్టి పని విలువ అంటే కస్ ష్టం తెలికపోతుండే ఇప్పుడు కొంచం పన్ జేయ్డానిక్ కొంచం కష్టంగా ఉంది
హా ఏమేమంటే అంద్రూ పండ్లు పంచుకుంటారా మీరు
అంతే అండి అంటే ఒక్కొక్క్సారి ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదంటే అప్పుడు వేరే వాళ్ళ్ జేయడము ఎవరికైనా ఇంట్రెస్టున్నప్పుడు వాళ్ళ్ జేయడము అలాగ జేస్తుంటాము
అవ్ నా
ఆ
తూ
మీరెలా ఉన్ మీరెక్కడుంటారండి
మేము బెంగ్ళూర్ లోనే అండి అంటే పీజిలో
అవ్ నా
అవ్ నా రూమ్ తీస్కోవాలనే అనుకుంటున్నాం మేమ్ కూడ
అవునా తీస్కోనండి బాంటుంది
ఎంతొస్తుందండి ఖర్చులంతా మీకు రూమ్ కి నెలకి
వస్తుందండి ఒక ఫోర్ థౌజెండ్ దాక వొస్తుంది
ఓ హా
ఊ అంటే ఆ ఎలా అంటే ఇప్ప్డు మనం పీజీలో ఉంటే వాళ్ళ్ చేసే ఫుడ్డు తినలేక వాళ్ళకి సిక్స్ థౌజండు సెవెన్ థౌజండు ఫీ పే జేస్తూ మనం బయట దింటా ఉంటూ డబ్బులన్నీ బయటనే ఖర్చు బెట్టేస్తాం అదే డబ్బులు ఇక్కడ రూమ్ తీస్కొనుంటే మనకి ఇష్టమొచ్చిన ఫుడ్డు దినచ్చు అంతా బావుంటుందండి
ఆహా
ఆ
ఇంకా అండి ఎక్కడా పోలేదా బైట
లేదండి అసలు ఇప్పుడు ఈ బెంగ్ళూర్లో అయితే ఎక్కడికెళ్ళాలన్నా గుడా ఫుల్లు వర్షాలు చలి పెడుతుంది అస్సలు
అవును అవును ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ కాస్తుందో తెలీదు
ఆ ఎప్పుడు ఆఫీస్ కు పోవడం రావడం ఇదే ఉంటుంది తప్ప ఇంకెక్కడికి బయటకి పోయేది ఉండదండి
అవున ఇప్పుడు మరి ఆ జూన్ జులై లో ఇవి ట్రెక్కింగ్ లో పోతే బాగుంటుంది కదండి
అవునండి అవునా మాకైతే ప్రజెంట్ ఇంట్రెస్ట్ లేదండి నాకైతే ఆ ఇన్స్టాలో రీల్స్ చూసి చూసి అసలు మామూలుగా ట్రెక్కింగ్ పోయినప్పుడు అక్కడ గడ్డిలో ఉన్న అవేవో పురుగులు ఉంటాయి కదండి
ఆ అవును
అవి అసలు కాళ్ళకి చిక్కుకొని చేతులకి ఎక్కడ పడితే అక్కడ చిక్కుకొని మొత్తం రక్తం అంత తాగేస్తేవి ఇంకా కొన్ని అయితే అసలు ఆ రీల్స్ లో చూస్తే ఎంత భయం అయిపోతుందో ఉ చెట్ల పైనే నడిచేటప్పుడే పాములు ఇలాంటివన్నీ ఉంటాయండి నాకైతే ఇంట్రెస్ట్ లేదంతా
అవన్నీ ఇంక అన్నుకుంటుంటే పోలేరు కదండీ
అంతే అండి ఇంకా ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదు కొంచెం భయం అవ్వంటే
మేము అదే నేత్రవతి ట్రిప్ ప్లాన్ చేసినామ అండి పోవాలలే అది
ఆ అవునండి ఇప్పుడు రీల్స్ లో వస్తుంటాయి కదా అవి ఆ బాగుంటుంది వెదరు
ఆ వెదర్ బాగుంటుంది ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం
అంటే ఎలా అండి మీరే ఓన్ గా ట్రైన్ బస్ అలా వెళ్తున్నారా లేకపోతే ఎవరైనా గైడెన్స్ అలా ఉన్నారా
గైడెన్స్ ఉన్నారండి అంటే మాకు మా ఫ్రెండ్ తె వాళ్ళ అన్న ఇక్కడ పని చేస్తారు గైడె గైడెన్స్ గా
ఆ
వాళ్ళతో మాట్లాడి ఇంకా అమౌంట్ అంతా
ఉ
కుదుర్చుకొని పోతున్నాం
అవునా ఎంతైతుందండి వెళ్లి రావడానికి
వెళ్ళి రావడానికి మొత్తం మూడు వేల మూడు వందాలు చెప్పినారండి. అంతా టూ డేస్ కి
మనదేనా వాళ్ళదా
లేదు మొత్తం వాళ్ళదే మనం వచ్చిపోయే వరకు అంత వాళ్ళ చేసుకుంటారు రూమ్ లో ఫుడ్ బస్సు ఎక్కడికి పోయేది మళ్ళా వచ్చేది ట్రెక్కింగ్ ఆడ పలుసుకుపోయేది టికెట్స్ అన్ని వాళ్ళదే ఆ
ఆ అంటే ఎప్పుడైనా మనకి ఎప్పుడు ఇష్టం అతే అప్పుడు పోవచ్చా లేకపోతే దానికి ఏమైనా టికెట్ బుక్ చేసుకునేది అలా ఏమైనా ఉంటుందా
ట్రెక్కింగ్ కి టికెట్ బుక్ చేసుకునేది ఉంటుంది అంటే లిమిట్ ఉంటుంది రోజు ఇంత మంది పోవాలని
అలా కూడా ఉంటుందా
ఆ అలా ఉంటుంది మనం ముందే చూసి బుక్ చేసుకోవాలి లేకపోతే అలా ఉండదండి మళ్ళీ అక్కడ పోతే
ఆహా
అవును
అంటే నేను ఇన్ని రోజులు నార్మల్గా మనం బుక్ చేసుకునేది ఏమి ఉండదు మనమే డైరెక్ట్ గా ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్లొచ్చు అనుకుంటాంటిమి అంటే అలా ఏమి ఉండద్ గా
అలా ఏం ఉండదండి అన్నిటికీ అది గవర్నమెంట్ కస్టడీ లో ఉంటుంది కదా రూల్స్ ఉంటాయ్ బుక్ చేస్కొనే పోవాలి అంటే రోజుకి ఇప్పుడు కొన్ని చోట్ల వన్ ఫిఫ్టీ మెంబర్స్ అనే ఉంటుంది లిమిట్ అప్పుడు అంతమందినే పంపిస్తారు మిగతా ఎవరైనా ఇంక అలో ఉండదు
అవును ఇది ముందే బుక్ చేసుకోవాలి టికెట్
ఆ ఇప్పుడు ఇది కూడా ఫుల్ అయినాయి అప్పుడే కానీ మేము ఇంకా లెవెన్త్ కదా పోయేది లెవెన్ టువల్ అనుకున్నాం నెక్స్ట్ వీక్ లో అప్పుడికి ఇంక బుక్ చేసుకొని వెళ్ళాలి
ఓక్కే
ఆ
ఇప్పుడైనా చాలా అసలు కూల్గా చాలా చలి పెడుతుందిమో అండి అక్కడ అసలు
అది ఇంకా నేత్రవతి పజ్జెనిమిది కిలోమీటర్లు ఉంటుందంట ఎలా ఎక్కేదో ఏమో వర్షం వస్తే ఇంకా ఏమవుతుందో కూడా తెలీదు కానీ ఇంకా ధైర్యం చేసి పోవాల్ల అనుకున్నాం
ఎక్కగలమా అండి అసలు ఎక్కుతారా మీరు అంత పైకి
తెలీదండి అక్కడ పోతేనే తెలుస్తా అంటే ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా మాట్లాడుకుం అటు ఎక్కోచ్చు అనుకుంటున్నాం
ఆ
మరి చూడాలి ఏమవుతుందో
ఊ ఎంజాయ్ చెయ్యండండి బాగా ఇప్పుడే టైమ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయ్యాలి మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయ్యాలను కున్నా చైలేం
అదే అందుకే ఇంకా ప్లాన్ వేసినాం మరి ఏమవుతుందో తెలీదండి
అవునవును
ఆ
మీకు అండి ఇప్పుడు అక్కడ వర్షాలు పడట్లేదా మీ సైడ్
అంటే ఇక్కడ బెంగళూరులోనా ఊరు సైడా?
మీ ఊరు సైడ్ అండి
ఊరు సైడు పడుతున్నాయండి అప్పుడప్పుడు
అవునా?
ఆ
మా సై మా సైడ్ ఫుల్ ఎండలండి అసలు ఎక్కడ లేని ఎండలు రాయలసీమలోనే ఉంటాయి ఎక్కడ లేని అంటే ఆ వేరే ప్రదేశాల్లో వేరే రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వరదలు వచ్చి పుల్ ఫుల్ చలిపె తుంటుంది మా సైడ్ మాత్రం ఆ టైంలో థర్టీ డిగ్రీస్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ ఉంటుందండి ఓ
అంత ఎండూమ్దా అండి
అవునండి అసల్ బయటికెళ్ళడానిక్కూడా ఇంట్రెస్ట్ ఉండదేక్కడికి వెళ్ళాలన్నా ఫుల్ ఎండలు అస్ అసలు ఆ అలసిపోతాం
అవునా
ఆ మీ సైడ్ ఎండల్ తక్కువేనా అండి
అవునండి తక్కువ్ గానే ఉంటాయి
ఆ
ఉంటాయంటే ఇప్పుడు ఇంకా వానాకాలం కాబట్టి ఇప్పుడు తగ్గినాయి
ఆహా
ఊ
మాకి వానల్ తక్కువ గాని వానలొచ్చేది వర్షాలొచ్చేది ఇవన్నీ తక్ క్కువగాని ఎండల్ మాత్రం ఫుల్ గా ఉంటాయండి అసలు
అవును
మీరు ఏమేం పంటలు పెడుతుంటారండి
పంటలు సేనిక్కాయలు మరి పత్తి వరి
ఆహా
ఇంకా ఆ ఆ బొప్పాయిలు పండ్లు
అవున్ లే ఆ
అలాంటివన్నీ పెడతారండి సన్ఫ్లవర్
అంటే మీకు వీటికి ఇలాగ వర్షం నీళ్ళ లేక్ పోతే మీకు బోర్లు అలా ఏమైనా ఉన్నాయా
వర్షం నీళ్ళతోనడి ఆ అండి కొంచెం అంటే కొన్ని బోర్లేపిచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు
ఆ
ఈ శనక్కయలు పత్తి ఇవన్నిటికిీ బోర్ల అవసరం లేక ఊరికే అవే వర్షం పడతాయి పండతాయి
హూ అయినా అసన్ అ ఎప్పుడు వర్షం కావాలంటే ఇప్పుడు పడాలంటే కష్టం కాబట్టి కొంచెం బోర్లు అలాంటి ఉంటే కొంచెం హెల్ప్ అయితాయి కదండి
అవును
ఈ వర్షాలెలాగంటే పంట కావాల్సినప్పుడు నీరు కావాల్సినప్పుడు రాదు గాని పంట మొత్తం చేతికొచ్చేటయానికి వర్షం వచ్చి అంత నాశనం చేస్తుంది ఆ జెయ్యా
ఇంకేమండి ఇప్పుడు వాకింగ్ చేసి పనుకుంటారా ఇంకా
అంతే అండి ఇంక మళ్ళీ ఇంకా డైలీ రొటీన్ తెలిసిండేవేగా తినడం వాక్ కింగ్ చేయడం పడుకోవడం ఆఫీస్ కు పోవడం ఇదే ఉంటుంది ఇంకా డైలీ
అవును
ఈ కార్పొరేట్ జీవితాలంటే ఇట్లనే ఉంటాయండి
అవునవునండి
హూ మీరేం చేస్తుంటారండి
మేం కూడా జాబే చేస్తుంటామండి బ్యాంక్ లో
అవునా
హు
ఊ
సరే అండి మరి ఉంటాం
ఇంకేమండి వర్షాలు రాలేదా మీ సైడు హలో హలో మాట్లాడు హలో